హలో
హలో ఆ వినిపిస్తుందా
ఉ వినిపిస్తా ఉంది
ఏదో తింటా ఉన్నారు కదా మీరు
ఏం లేదు ఇయర్ ఫోన్ ఇది నోట్ లో పెట్టుకున్న
ఎందుకు ఫుడ్ పెట్టలేదా అవి తింటా ఉన్నారు
అట్లా కాదు చేతిలో పట్టుకుంటే బరువు అయితంది అని న నోట్లో పెట్టుకొని మాట్లాడతున్న మరి అంత ఆకలి లేదు నాకు
తినేసి ఉంటారు అయితే పొద్దునే ఫుల్గా
ఏం చేస్తున్నారు
ఏం చేయట్ లేదు కాలి గా నే ఉన్న
ఉం
మీరు
ఏం లేదు బయట కూర్చుని మాట్లాడతానా
ఉమ్ సమ్మర్ సీజన్ అన
ఉ సమ్మర్ అది సమ్మర్ లో కూర్చొని మాట్లాడుతన్నా
సుమ్మర్లో ఎందుకుంటరు నీడులోనే కూర్చుంటారు
హ్మ్ అవును
ఉం
ఇంకా ఏమైనా మూవీస్
లేదు్ నేను పెద్దగా ఏ మూవీస్ చూడను
ఉ
ఎప్పుడం కాదు ఏదో ఒక సాంగ్స్ సాంగ్స్ వింటా ఉంటాయి ఇంకా వెబ్ సిరీస్ చూస్తా ఉంటా ఉంటా
హ్మ్
తమిళని చూస్తా అవంతా ఇంకా ఏదో శాడ్ న్యూస్ ఏ బ్రేకప్ స్టోరీలో అట్లాంటివిే ఎక్కువ అక్కడ అలాంటివిేవి వస్తా ఉంటాయి
అయితే ఎమోషనల్ మూవీస్ ఇష్టం అనమాట
ఉమ్ అత్ర అవి ఎందుకు కొంచెం బాగుంటాయి వాళ్ళు మంచి తీస్తారు స్టోరీస్ ఒక వెబ్సైరీస్ లేదు త్రీ వీక్స్ అయింది అది చూసి అం సెకండ్ సెకండ్ రానిి లేదు ఇంత వరకు అది బాగుంది చూద్దాం అనుకున్నా కానీ రానేది